హలో
నమస్కారం అండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నార అ
ఆ బాగానే ఉన్నాము ఏం చేస్తున్నారు తిన్నారా
ఏం లేదండి కాలేజ్ లో చిన్న చిన్న వర్క్స్ ఉన్ టే కంప్లీట్ చేసుకుంటున్నానండి
అవునా కాలేజీ కి ఎల్లుండ లేతే ఇవాళ
అవునండి మీరు అవునండి కళాశాలలో పాఠాలు చెప్తారు కదా
ఆహా
ఏం చేస్తున్నారండి మీరు
ఏమున్నదండి ఏం లేదు ఇప్పుడే వంటలు చేసినాం వంటలు చేసి తిన్నాం తిన్న తర్వాత కి మా స్నేహితుడు వస్తు వస్తున్నట అంటే మా ఫ్రెండ్స్ కాల్ చే మా ఇంకో స్నేహితుడు కాల్ చేసి చెప్ తుండు ఇట్ల వేరే వాళ్ళు వస్తాళ్ళు మీ ఇంటికాడ ఉంటారండి ఇవ్వాల అని వేరే వాళ్ళ వస్తారని చెప్తే వాళ్ళతోనే మాట్లాడుతున్నామండి
తిన్నారా అండి మరి
ఆ తిన్నాం మేము ఇప్పుడే పెరుగుతో తిన్నామండి మేము మీరు తిన్నారా
ఇట్లో వాళ్ళు ఏం చేేస్తున్నారండి
ఇంట్లో వాళ్ళు ఏమున్నదండి ఏం లేదండి ఇప్పుడే పడుకున్నారు
ఏం వంట చేశారు
ఏం లేదండి నిన్న మొన్న అంటే చపలు ఉండే కానీ ఇవాళ మొత్తం బెండకాయ టమాటా వండేలాని మా ఇంట్లో ఆ
తిన్నారా అందరు
తిన్నామండి ఇప్పుడే తిన్నాం ఇట్లా మా స్నేహితుడు వస్తానని చెప్తే ఇంకా బా అతని కొరకే బయట వెయిట్ చేస్తున్నాం
అవునా
అవును ఇది ఇప్పుడు మీక్కడ ఫోన్ ఫోన్ ఉందా అండి అంటే వేరే ఫోన్ ఇట్లా ఉన్నది ఒకటే ఫోనా అండి
ఇది ఒక్కటే అండి
ఈ మధ్యన ఒక ఒక గుడ్ అంటే ఒక బ్యాడ్ న్యూస్ బ్యాడ్ చరిత్ర జరిగింది తెలుసా
తెలిదండి ఏం జరిగింది
అయితే ఒక నాలుగు వందల ఐదు వందల ఎకరాలల్లా
ఉ
ఇ కాపలాగా ఒక అమ్మాయిని అబ్బాయి వాళ్ళిద్దరు వచ్చిళ్ళడండి కాపలాగా అంటే పోలం కాపలీగా
ఉ
పొలం కాపలీగా వాళ్ళ వచ్చి నోళ్ళు వచ్చి ఐదు వందల ఆరు వందల ఎకరాలలోనే ఒకటే ఇల్లు ఉంటది ఆ ఒక్క ఇళ్ళనే వాళ్ళు జీవిస్తున్నారట
అవునా
ఆ అయితే సా ఏమైంది ఆ వాళ్ళకి పెళ్ళి కాక ముందుకి వచ్చిలాట పెళ్ళ అయిన తర్వాతకి ఒక పాప పుట్టిందట ఒకటే పాప
అ
అయితే ఏమైంది పాప వాళ్ళ ఇంట్లో చాలా కుక్క కుక్కలు కూడా పెంచు కుంటారు ఆ కుక్కలు కూడా పెంచుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఏం అయిందంట అంటే ఆ వీళ్ళ ఏమో పని అంటే వర్కి ఇట్లా ఏమన్నా పొలాలంటవి గా వాళ్ళ చూ చుట్టు కాపాల కి ఉంటారు కాబట్టి వీళ్ళు వర్క్ వీట్లో పన్నగీట్లు చేేసుకుంటా ఉంటే ఆ పాప నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటేనే ఎక్కడ తప్పు పోయిందో తెలియదట
అవునా
అయితే ఇగ ఆ పాప పాపతో పాటు వాళ్ళ ఇంట్లో ఛాదు కునే కుక్కలు ఉంటాయి కదా కుక్కలు ఉన్నాయి కుక్కలు అంటే తెలుసా అండి
తెలుసండి
ఆ కుక్కలు ఉన్నాయి కదండీ ఆ కుక్క ఒక రొండూ ఒక్కొక్క రోజు వర్కు రాలేదట మళ్ళా తెల్లారీ ఒక్క ఎక్కడున్నదో అక్కడ వాడికి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసిందట
ఔనా మరి పాపెటెళ్ళిందండి
పాప తెలియదండి ఇప్పడి కొరకే ఇంక మొత్తం వెతుకుతున్నారు గానీ ఆ పాప దొరకట్లేదు అంటే నాలుగైదు ఏళ్ళంటే ఒక చిన్న పాప ఇద ఇప్పడివరకే చనిపోవచ్చు అండి ఇప్పుడ్ మిల్యాన్
వీళ్ళు వెతకట్లేదా అండి మరి పాప కోసం
వెతుకున్నారు కాన్ నాలుగైదు ఎకరాలు ఒకా ఆ ఎకరాలల్లో ఎతుకుతే ఏం దొరుకుతదండి పాప ఎప్పుడు నడుచుకుంట నడుచుకుంట ఎటు బోయిందో
అంటే ఆబ్ తోటా పొలం అవేమైన పెట్టి ఉన్నయా వట్టిగనే ఉందా
ఆ పెట్టున్నాయ్ అవీ అదేంది మన ఫామ్ ఆయిల్ పెట్టుందల్లా
అయ్యో ఏమైనా రావచ్చండీ
ఉమ్ ఏమన్న రావచ్చు లేకపోతే ఆ పాప అట్లనే నడుచుకుంట నడుచుకుంట ఎక్కడికి వెళ్ళిందో ఏమో
ఇయ్యో పంట పొలాల్లో జంతువులే దిరుగుతాయ్ గదా అండి
క కుక్క ఎక రిర్న్ వచ్చి వాళ్ళ ఇంట్కి మళ్ళ వాళ్ళ ఇంటికిచ్చసిందట డైరెక్ట్ అది
అంటే అది గుడ జంతువే గాబట్టీ దాన్నే ఏదేం జేయలేదు పాపనూ ఏదైనా కరవడమో ఏదైనా చేయొచ్చు కదా
అదే అదే ఇప్పుడ్ మొత్తం అదే ఇగ మొత్తం అదే వైరిల్ అయితుంది మొత్తం మరీ
పాపం వాళ్లింట్లో వాళ్ చానా ఏడుస్తున్నార్ గావొచ్చు చిన్న ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటయ్ పాపకి
రొండున్నర మూడు సంవత్ మూడు సంవత్సరాలుంటాయ్ గావచ్చండి
అందుకే చిన్నప్ప చిన్న పాప్ ప లున్న దగ్గర జాగ్రత్త గుండాలి గద వాళ్ళు
అదే అంటే వాళ్ళు జాగ్రత్తగుండాల్ గానీ ఇంట్లోనే ఉంటది గదా పాప అనుకోనీ వాళ్ళు పనికెళ్ళిళ్ళు
ఎవరో ఒకర్ పాప దగ్గర్ ఉండాలి గదా
ఉండలి గానీ ఎటు బోతద్ తీయర్ అనుకున్నరు గానీ ఇట్లతయ్ తెల్వదు గదండీ
ఔనండి
ఇట్లైతదన్ దెలుస్తే
అ
అనుకోర్ గదా వాళ్ళ అయితే ఇట్ల ఐతది ఈ పని ఐతెట్ ఇట్లైతదిరా అని అనుకోర్ గదా ఎవ్వరూ
అంతే అండీ అలా జరుగుద్దని ఎవర్ అనుకుంటారు
అదే అందుకనిగా అదే చూసీ కొంచం బాధాకరంగా అనిపించింది ఐతే మేము గుడ ఇవాళ మా ఇవాళ మా కళాశాలలో మా గురువు గారు చెప్ ప్పార్ ఒకటీ అయితే ఒక ఒక కడనట ఒక అమ్మాయి ఒక చెయ్యున్ను ఒక కాల్ లేదట అండి
ఆ అయ్యో
ఆమె చెయ్ చెయ్యి కాల్లేకున్నా గూడా ఆమె డైరెక్టు గ్రూపు లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిం డీ గ్రూప్పు లో
ఔనా
గ్రూపులో ఫస్టు ర్యాంక్ వచ్చిందట ఆమెకు వన్ మంతు పర్ త్రీ ల్యాక్స్ అట
అన్నీ ఉన్న వాళ్ళ ఏం చెయట్లేదండి అలా
ఉన్న వాళ్ళ ఏం లేయలేకపోతునరు కాల్ చెయ్యి లేని వాళ్ళు పట్టే దారుతో చేస్తే అట్లా వచ్చేసిందందీ ఇవాళ మా సారు చెప్పుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతుడు
చాలా గొప్ప విషయం అండి
నేను మ సార్ చెప్పుకుంటా వండర్ఫుల్ అనుకుంటే అసలు సార్ కే మా కళాశాల మా లెక్చరర్ గారికే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయంట సార్ ఎవరో చెప్పేసినారు
అవునా
ఆ
తిన్నారా అండి మీరు
ఆ తిన్నాం తిన్నాం ఇప్పుడే తిన్నాం ఇట్లా ఆ రాలేదండి రాకుండానే ఇంకా బ బయటనే వెయిట్ చేస్తా ఇంకా మా స్నేహితుడి కోసం ఇక్కడనే ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఆట ఐదు కిలోమీటర్ ఉంటందట అంటే ఇక్కడనే బయట వెయిట్ చేస్తున్నావు ఇగా
ఎందుకోసం వచ్చారండి మీ స్నేహితుడు
అంటే చాలా రోజులై కలవక అని చూసిపోదామని ఆచ్చేసిందంట
మరి ఏమైనా వంటలు చేస్తారా అసలు
ఆ చేశాము అప్పుడే వంటలు ఉన్నాయి కానీ రేపు మార్నింగ్ ఇట్లా మా స్నేహితునికి చికెన్ తీస్తాం కాని ఇప్పుడైతే ఆ మార్నింగ్ వడిన కోరే ఉండండి వాటి కొరకే
స్నేహితులు వస్తే మార్నింగ్ అని పొద్దున కర్రీ పెడతారా అండి
అ అంటే ఇప్పుడు నైట్ టైమ్ అయిందడీ ఇప్పుడు ఇప్పుడు చికెన్ గిట్లాతేవ్వాలంటే ఇప్పుడు షాప్స్ ఇట్లా అంటే దుకాణాలు ఎట్లా ఏమీ ఉండదు కదా అండి
అవునండి అది కూడా వాస్తవమే
ఆ ఇంత ఇంత నైట్ పోవాలన్నా కూడా మళ్ళీ ప్రిపేర్ చెయ్యాలన్నా కూడా అమ్మనే లేవాలే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని
మీరేమైనా చేయపోయారో మీకు వచ్చా వంటలు
అంటే మా కూడా వచ్చు గానీ ఇప్పుడు మనం చేసింది వేరే ఉంటది మమ్మీ వాళ్ళు చేసింది వేరే ఉంటది కదా
అవునండి
ఆ ఇగా పొద్దుగాలే లేసినప్పుడు వాళ్లు తెచ్చేదాంట్లో ఇంకొక కేజీ అట్లా ఇట్లా ఎక్కువ చేస్తే మేము కూడా వస్తాం కాదా అని అందు కోసమే ఆగేసి
అండి ఎలా ఉన్నాయి మీ రోజులు ఏం చేస్తున్నారు
ఏమున్నదండి ఏం లేదు ఏదే సంఘటన జరిగిందటంటే వింటున్నాం ఇప్పుడే వార్తలు వచ్చినాయి ఆ వార్తలే చూస్తున్నాం
అవునా అండి నేనే నేనేం చూలేదండి మీరు చెప్పేదాకా నాకు తెలీదు
ఇప్పుడు మొన్న ఏమో వాళ్ళొ ఒక ఫ్యామిలీ వాళ్ళ ఒక కుటుంబం మొత్తం ఉ హు ఒక ట్రిప్ కి వెళ్తే అల్లా ఇరవై నాలుగు మంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చనిపోతే ఒకటి వచ్చేసింది అండి మొన్న
అవునండి
ఆ అయితే ఈరోజ ఇప్పటి కాలాలలో ఏమి ఏ టైమ్ లో ఎవరే ఎట్లా అయ్యేది ఏ టైం లో ఎట్లా అయ్యేది తెలిదండి అసలు గోరంగా ఉంది పరిస్థితి మొత్తం
అవునండి రోజులు ఏం బాగాలేవు జాగ్రత్త
ఆ జాగ్రత్తగా ఉండాలి అంతా
ఏ నిర్ణయం తీసుకున్నా ముందు వెనుక ఆలోచించి తీసు
ఆ గానీ ఆ అదే మనం కూడా జాగ్రత్త మనం కూడా ఇప్పుడు ఇట్లా ఏది కూడా తెలియదుండి అందుక నే జాగ్రత్త మన జాగ్రత్తలు మనమే ఉండాలి తిన్నారా అండి మరి అందరు ఏం చేస్తున్నారండి అమ్మ నాన్న బాగున్నారా
బాగున్నారండి తిన్నారు పడుకున్నారు
ఆహా పెళ్ళ అయిందా అండి మీకు
లేదండి
లేదా
లేదు కాలేదు వచ్చే సంవత్సరం వర కి చేస్తున్నామండి
ఓహో మంచికు మంచి శుభవార్త చేసినారు అంత మరి అంటే మీకు ఏమన్నా జాబ్ ఇట్లా ఏమైన్నా ఉందా అండి ఇప్పుడు
లేదు అండి ఇంకా చదువుకుంటున్నా
ఆహా ఉద్యోగం ఏమి లేదండి అయితే ఓకే
లేదండి
ఏ సరే అండి మరి అందరిని అడిగినని చెప్పండి మరి అందరు బాగున్నారు కదా
ఆ బాగున్నారు అండి చెప్తానండి
ఓకే అండి సరే అండి బాయ్ అండి
బాయ్ అండి